హలో
నమస్కారం అండి
బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు బిజీగా ఉన్నరా
ఏం లేదండి ఇప్పుడే భోజనం చేసి ఇల కూర్చున్నాం మీరు తిన్నారా అండి
ఆ తిన్నామండి ఏదో వాయిస్ రీసౌండ్ వస్తుందండి ఒకసారి ఫోన్ సిగ్నల్ బాగుందా మీ దగ్గర
ఇప్పుడు వినిపిస్తుందా అండి సరిగ్గానే
ఆ కొంచెం ఏదో వాయిస్ రీ సౌండ్ గా అట్లా పర్వాలేదండి వాయిస్ అర్థం అవుతుంది బాగా వస్తుంది ఇప్పుడు
అంటే ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది కదండి ప్లేస్మెంట్స్ గురించి కొద్దిగా టెన్షన్ గా ఉందండి నాకు
ఓకే ప్లేస్మెంట్స్ అంటే అది మామూలుగా క్యాంపస్ లో కూడా వస్తుంటాయి ఆ దానికి ప్రిపేర్ అయితా ఉండాలి
ఆ కాలేజ్ లో క్యాంపస్ లో ఉన్నాయండి ప్లేస్మెంట్స్ కానీ కంపెనీస్ రె రెగ్యులర్ గా రావట్లేవని విన్నాను అందుకే
ఓకే వస్తాఉంటాయండి కాకపోతే కొంచెం మామూలుగా బ్రాంచ్ నేనంటే బీటెక్ గురించి మా దాంట్లో బీటెక్ ఉందా నాకు అంత ఐడియా లేదు ఎంసీఏ గురించి కొంచెం తెలుసండి
యూజువలీ ఆ ఏ ఇయర్ నుంచి రిక్రూట్ చేసు ఉంటారండి బీటెక్ వాళ్ళని అంటే థర్డ్ ఇయరా ఫోర్త్ ఇయరా అలా అండి
కొన్ని కొన్ని దగ్గర కొన్ని కాళీలు మామూలుగా అంతే అండి థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ ఉంటుంది కదా
అవునండి
నుంచి మామూలుగా అవి లింక్స్ ఫిల్ చేపిచ్చేది ఫామ్స్ అది క్యాంపస్ సెలక్షన్స్ కోసం
అవునండి అంటే ఇప్పుడు ఎలిజిబిలిటీ అంటే సిజిపిఏ చూస్త స్తారా అండి ఇంకేమన్నా మీకు మినిమం సీజ్ పిఏ అలాంటివి ఎవన్నా చూస్తారా అండి
అలా ఏముండదు ఒక టెక్ మహేంద్ర ఓకటే అండి అది సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ వస్తే అలా లేదు అంటారు
వేరే కంపెనీస్ ఏవి చూడవా అండి
ఆహా వేరే వేం అవసరం లేదు అంత చెక్ చేయరు మామూలుగా మన స్కిల్స్ ఉంటే చాలు కోడింగ్ స్కిల్స్ అలా
ఫస్ట్ ప్లే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో చెక్ చేయరా అండి సిజిపిఏ
ఆహా ఏం చెక్ చేయరండి సిజిపిఎ పెద్దగా ఏం చెక్ చేయరు
సపోజ్ ఒక ఆ కంపెనీకి సెలెక్ట్ అయితే ఇంకా వేరే కం క్యాంపస్ కంపెనీస్ కి నేను అప్లై చేసుకోవచ్చా అండి ఆఫ్ క్యాంపస్ లో ఇప్పుడు నేను మా కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఆ రిక్రూట్ అయ్యను అనుకోండి ఆఫ్ క్యాంపస్ నేను ఏమైనా అప్లై చేసుకోవచ్చా
ఆ చేసుకోవచ్చండి దాంట్లో ఏముంది మన ఇష్టం మనకి బెస్ట్ ఏద ఆఫర్ బాగుంటే దాంట్లో వెళ్ళిపో చ్చు అంతే మన ఇష్టం అటెండ్ అవ్వచ్చు
ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందండి కానీ తక్కువ ప్యాకేజ్ ఉన్నా యాక్సెప్ట్ చేయ్యాలా లేదా కాలేజ్ బయటికి వచ్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ ఆయిన వెయిట్ చేసి కంపెనీ కోసం వెయిట్ చేయొచ్చా అండి
అది మన ఇష్టం మనకు అన్ని ఫుల్ ఫిల్ కరెక్ట్ గా ఉన్నాయి అంటే మనకి శాలరీ మొత్తం మొత్తం రోల్ అంతా బాగుంది ప్యాకేజ్ అంటే మన ఇష్టం జాయిన్ అయిపోవచ్చు లేదు అంటే వేరేది ట్రై చేసుకోవచ్చు ఎం అట్లేం పర్లేదు
ఆఫ్ క్యాంపస్ అంటే ఎగ్జాక్ట్ గా ఎలా అండి అప్లై చేసుకోవడం అవన్నీ మనిష్ట ష్టమేనా అండి
ఉం అంతే మామూలుగా ఇప్పుడు కొన్ని వాట్సాప్ గ్రూప్ లు అలా ఉంటాయి కదా ప్లేస్మెంట్స్వి వాళ్ళు లింక్స్ పెడతా ఉంటారు ఇట్లా ఓపెనింగ్స్ ఉన్నప్పుడు
అంటే ఇప్పుడు ఆఫ్ ఆఫ్ క్యాంపస్ లో అప్లై చేయడం కష్టం అంటారా లేకుంటే ఆ ఈజీ అంటారా అండి
ఆ అది కూడా ఈజీనే అండి మామూలుగా సేమ్ ఇలా ఉంటుంది కాకపోతే కొంచెం క్యాంపస్ లోనే బెటర్ నాకు తెలిసినంతవరకు ఆఫ్ క్యాంపస్ అంటే చాలా అప్లికేషన్స్ ఉంటాయి కొంచెం కాంపిటేషన్ ఎక్కువ ఉంటుంది
అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ని ఆఫ్ క్యాంపస్ ఈజీగా హైర్ చేస్తారా చేయరండి
ఉం నాకు తెలిసినంత వరకు అంత ఉండదు మామూలుగా కొంచెం ఎక్కువ కష్టపడాలండి బయటకు వచ్చిన తర్వాత హాఫ్ క్యాంపస్ అంటే ప్రాంక్ ఆన్ క్యాంపస్ లో అయితే కొంచెం బెటర్,
ఆ అంటే ఇప్పుడు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చెక్ చేస్తా, రండి లింక్డ్ ఇన్
ఆ ఆ చే చేస్తారండి అది కూడా అంటే దాంట్లో మనం బాగా, ఏమంటారు ప్రొఫైల్ బాగా అప్డేట్ చేస్తూ ఉండాలి మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి.
అంటే ఇప్పుడు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అంటారండి అంటే ప్రెషర్స్ కి, మేమ్ జేసే మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. లేకుంటే మేము ఆన్. అంటే స్కిల్స్ మేము నేర్చు, న్నవి అన్ని రెజమ్లు యాడ్ చేసుకుంటే, అది మరీ వింతగా అయిపోతుంది కదా అండి.
ఏం మాని ఇష్టం అండి చేసుకోవచ్చు దాంట్లో ఏం ఉండదు.
అంటే ఇప్పుడు ఈజీ కదండి కోర్ కంపెనీస్ కోసం ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అంటారా లేకుంటే, సాఫ్ట్వేర్స్ అయి ట్రై చేయొచ్చా ఏమంటారు మీరు,
నాకు తెలిసినంత వరకు అంటే నాకు పెద్ద ఐడియా లేదు దాని గురించి సాఫ్ట్వేరే బెటర్, ర్ అనుకుంటున్నాను కాకపోతే మనకి మన స్టడీస్ ని బట్టి మనం, కోర్స్ అంటే గ్రూప్ ఏది తీసుకోంటే బీటెక్ లో దాన్ని బట్టి వెళ్ళిపోతే బెటరే అండి మనకి, వేదాని స్కిల్స్ ఎక్కువ ఉంటే దానికి వెళ్లు పోవచ్చు.
ఇప్పుడు మనకి ఎగ్జామ్ అంటే ఇప్పుడు మీకు రెగ్యులేట్ చేసుకునేటప్పుడుప్, ఇస్ట్యూట్ ప్రిపరేషన్ టెస్ట్ గానీ లేకపోతే స్పీకింగ్ స్కిల్స్ టెస్ట్. టెస్ట్ చేయడానికి మీకేదన్నా, ఇంటర్వ్యూ రౌండ్ కాకుండా ముంద ఏదైనా యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారా.
ఆ ఆప్టిట్యూడ్ టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ప్రతిదానికి,
ఇంటర్వ్యూ లో ఎక్కువగా లైక్, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్వశ్చన్స్ అడుగుతారా, లేకుంటే మీ స్కిల్ జడ్జ్ చేయడానికి అడుగుతారా అ మనం మాట్లాడే ఆ తీరు ఆర్ ద ప్రాజెక్ట్. సి బెల్ట్ అవి చూస్తారా అండి.
ఎక్కువ స్కిల్స్ అంటే అండి మనం వాళ్ళు మోస్ట్లీ చూసేది మనకు అంటే కాన్ఫిడెన్స్ ఎంత, తుంది ఎలా మాట్లాడుతున్నాం అనేది అండి. స్టార్టింగ్ ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ ఇంటడక్షన్ అడుగుతారు కదా దాంట్లో పెద్ద, మనం ప్రిపేర్ అయ్యేది ఏం ఉండదు కాకపోతే మనం ఎంత జనరల్ గా మనం ఎంత బాగా, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాము మన గురించి అనేది చెక్ చేస్తారండి వాళ్ళు ఏం పెద్ద, దాంట్లో దాంట్లో స్కిల్స్ కదా అట్లా ఏం చెక్ చేయరు స్టార్టింగ్ స్టార్టింగ,
ఇప్పుడు మాకు హెచ్ఆర్ రౌండ్ అంటే జస్ట్ కమ్యూనికేషనల్ లేదా టెక్నికల్, క్వశ్చన్స్ కూడా అడుగుతారా అడి హెర్ రౌండ్ లో,
హెచ్ఆర్ అంటే జస్ట్ కమ్యూనికేషన్ అంతే నీ గురించి అంటే ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా ఫేస్ చేస్తావు ఇంకా ఇప్పుడు టీమ్ లో కొంతమంది, టీమ్ మేనేజ్మెంట్ ఎలా టీమ్ లో వాళ్ళతో ఎలా ఉంటావు. వర్క్ ఎలా కంప్లీట్ చేస్తావు అలాంటి,
నిష్ట ఒక జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఇంకా ద వే వి హ్యాండిల్ సిచువేషన్స్ అని అడుగుతుంది. అంతేనా కమ్యునికేషన్ లాగా, ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయడం యూస్ఫుల్ అంటారా లేకుంట, టైం వేస్ట్ అంటారాండి
అది యూజ్ఫుల్ అండి టైం వేస్ట్ అంటూ ఏం ఉండదు మనకే ఇప్పుడు కొంతమంది ఏమంటే సడన్ గా ఇంటర్వ్యూ దగ్గర పోయే టైం కి సడన్ గా టెన్షన్ అయిపోయి మాట్లాడలేరు కొంతమంది కదా
ఉ ఉ
అలా కొంతమంది బాగా మాట్లాడేస్తారు స్టేజ్ ఫియర్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి అది
ఇంటర్న్ సరే అండి ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కంపల్సరీ అండి ప్లేస్మెంట్స్ కి అంటే చెక్ చేస్తారా ఎన్ని ఇంటర్న్షిప్స్ చేసాము అలా ఏమన్నా
ఆ ఉంటే పెట్టారండి మామూలుగా ప్రతిదు ఒక్కరూ ఒకటి చేసింటారు ఫైనల్ ఇయర్ లో ఇంటర్న్షిప్ ఒకటి ప్రాజెక్ట్ అలా కంపల్సరీ అని కాకపోతే మనకే ఎక్కువ యూజ్ అవుతుంది
అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్స్ లేకపోతే ఛాన్సెస్ తగ్గిపోయాయంటారండి జాబ్స్ రావడానికి
అలా ఏం ఉండదండి మన స్కిల్స్ అంతే
ఓకే అంటే ఇప్పుడు సర్టిఫికెట్ కలెక్ట్ చేయడం అంటే ఇప్పుడు మేము ఏదన్న కోర్స్ నేర్చుకున్నాం అనుకోండి దానికి సర్టిఫికేషన్ కంపల్సరీ కలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంటా లేకపోతే స్కిల్స్ మాత్రం ఉంటే సరిపోతాయా
రెండు ఉండాలంటే వాళ్ళకి ప్రూఫ్ కోసం సర్టిఫికేట్ అడుగుతారు మమ్మలుగా ఫైల్ సెలెక్ట్ టెన్ అయిన తర్వాతగాని అలా
హా
ఇంకా మామూలుగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా మనం ప్రిప్ ప్రిపేర్ అయ్యి ఎలానో చేసింటాం కదా ప్రాజెక్ట్ అలా అంత మనకి ఐడియా ఉంటుంది ఏది ఏ దాని గురించి చె ప్లానేది
సపోజ్ ఫస్ట్ కబ్ సపోజ్ ఫస్ట్ ఫ్యూ కంపెనీస్ మిస్ అయినా లాస్ట్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి
ఆ ఉండొచ్చండి అది అలా కూడా ఉంటాయి కొన్నిసార్లు కొంతమందికి ఏమంటే ఫస్ట్ లో కొంచెం ప్యాకేజ్ సరిపోవు ఇప్పుడు ఏమంటే మనం ప్యాకేజ చూస్తాము మంచి రోల్ చూస్తాము మంచి గ్రోత్ ఉండేది కంపెనీస్ కొంచెం మంచి కంపెనీస్ అలా
ఓకే అంటే ఇప్పుడు రెఫరల్ అంటే ఏంటండి అంతె అది వర్క్ అది ఎలా వర్కవుతాదండి
ఉ రెఫరల్ అంటే కొంచెం మామూలుగా బయట ఫస్ట్ వాళ్ళు ఎట్లా అంటే రెఫరల్ ఉండే వాళ్ళకి కొంచెం ఒక థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఫస్ట్ వాళ్ళని కన్సిడర్ చేస్తారు ఫస్ట్ అక్కడ జాబ్ కి ఇప్పుడు వాకన్సీస్ పదున్నాయి అనుకోండి
ఎట్ ఇప్పుడు
ఆ చెప్పండి
రిఫరల్ అంటే ఇప్పుడు ఎలా తీసు ఎలా రిక్రూట్ చేసుకుంటారండి వాళ్ళు ఇప్పుడు
అంటే ఫస్ట్ వాళ్ళు ముందే ఆ ఎంప్లాయీస్ చెప్తారండి ఇలా ఉన్నాయి వేకెన్సీస్ మీక్ కావాలంటే రెఫర్ చేయండి అని చెప్తారు వాళ్ళు వాళ్ళ తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ కానీ రెఫర్ చేస్తే ఫస్ట్ ఇంటర్వ్యూస్ ఉంటారు కదా అక్కడ హెచ్ఆర్ కాని వాళ్ళు మీరు ఇంటర్వ్యూ పోయిన తర్వాత
అవునండి
ఆ వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోని వాళ్ళకంటే చేసుకున్న వాళ్ళకంటే ఇలా రెఫరల్ తొ వెళ్ళిన వాళ్ళ కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఫస్ట్ వాళ్ళని ఆ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ఫస్ట్
అంటే ఇప్పుడు లింక్డ్ ఇన్ లో స్ట్రేంజర్స్ ని అప్రోచ్ చేయొచ్చా రిఫరెన్స్ కోసం
అది లేదండి కొంచెం పర్వాల కొంచెం వాళ్ళని అంటే వాళ్ళ మామూలు పొజిషన్స్ అలా పెట్టింటారు కదా మోస్ట్లీ కొన్ని ఫ్రాడ్లు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం చూసుకొని కనుక్కోవాలండి దాంట్లో అంటే అందరినీ నమ్మలేం కదా
అంటే ఇప్పుడు ఆఫర్ వచ్చాక హయర్ స్టడీస్ వెళ్ళాలనిపిస్తే వెళ్ళచ్చా?
ఆ వెళ్ళొచ్చండి దాంట్లో ఏముంది వాళ్ళతో ఒకసారి కొంచెం చెప్పి, ఆ ఓకే అండి.
థ్యాంక్స్ అండి చెప్పినందుకు.
ఓకె థ్యాంక్స్ అండి.
ఉంటాము.
ఆ కాల్ కట్ చేయండి మీరే.